హలో
హలో ఏం చేయట్లేదు మీరేం చేస్తున్నారు
మీరు ఎలా ఉన్నారు బాగున్నార
ఉన్నా
మీకే వంటలు చు
నాక పొటాటో
పొటాటో నా ఎలా చేస్తారు పొటాటో ర మీరు
ఆహ్ ఇంకేం ఇంకేం చేస్తారండి
ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా మావులుగా తెస్
ఆమ్
లైట్గా వచ్చాండి అంత వంట్లేం రావు
ఓహో అవునా నేర్చుకోండి నేర్చుకుపోతేట ఉమ్ నేను చేస్త్ స్తానండి కొన్ని వంటలు నేను చేస్తాను కోన్ని
మీ పిల్లల్ మీ పిల్లలు ఎం
అమ్మ చే మా పిల్లల ఆడుంటున్నారండి ఒక అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గర ఉన్నారు
ఆమ్
సరే నేను మా అమ్మళ్ళ ఇంటికి వచ్చున్నానండి మా అమ్మకి బాగోపోతే
బావున్నారా బావున్నారా మీ పిల్లలు
ఆ మా పిల్లలు బాగానే ఉన్నారండి
ఇంకాేంటి విషయాలు
చెప్పాలి మీరే
ఇవాల మీ పండుగ అంటగా
పంండుగా బక్రీద్
మరి బాగా చేసుకున్నారా
ఆ బాగానే చేసుకున్నాం ఇంకా వండుకోలేదండి పొద్దున స్వీట్ వండుకున్నాం పాయసం వండుకున్నాం ప ఎప్పుడు సాయంత్రం వండుకుంటాం బిర్యానీ అ
చికెన్ బిర్యాన మటన్ బిర్యానీ య
మటన్ బిర్యానీ
మీకు మటన్ పుణ్యం కోసం ఇస్తారుగా అండి ఆ మీకు ఇచ్చారా మరి
ని పేరుతో ఇస్తారు ఆ ఇస్తారు ఇక్కడ ఆ దేవుడి మీద కోసి ఇస్తారు దేవుడి పేరుతో చెప్పుకుని అలా ఇస్తే మంచిందింట ట ఆమ్ ఏం చేస్తున్నారు మీ అమ్మ గారు
ఏం చేయట్లేదా అండి ఇవ్వాల మీమ్ బిర్యానీ
హస్పిట
బిర్యానీ అండి
ఆహో అవునా
ఆ ఉమ్ రాదండి
ఆ
మా అమ్మగారే వండుతారు
ఓహో మీమ్ మీ అమ్మగారు ఎలా వండుతారో మీరు చూస్తారా నిల్చొని
హా కొంత్ సెప్ చూసుకో చూస్తా
స్తరా
ఆ చేస్తానండి
మీ తాత మీ నానమ్మ ఎలా ఉన్నారు
బాగానే ఉన్నారండి
ఓ మీ స్ిరళ
అవునండి ఇ
ఇ
హలో ఆ హుషారుగానే ఉంటరు
హా మీరు బాగా చూసుకుంటారా మీ నానమ్మోళ్ళని
బానే చూసుకుంటాం
హో ఉ అవునా ఇవి మీరు పండుగ చేసుకుంటారు కదా అందరు వస్తారా మా ఇంట్లో మీ అత్త వాళ్ళు అందరూ
ఆ అందరూ వస్తా సార్ మేము బాగా చేసుకుంటాం మరి మీరు చేసుకున్నారా ఇవాళ పండుగ బాగా
ఆ మేము చేసుకుంటామండి అంటే అంతగా చేసుకోలే మా అమ్మకి బాగోలే
హా అవునా
ఆ అందుకని ఇప్పుడు చేసుకుంటాం సాయంత్రం
మరి పండుగ అయిపోయిన తర్వాత బీచ్ క వెళ్తారు ండి మీరు వెళ్తున్నారా
ఆ ఉవునుడి మం బీచ్కిెళ్తాం మేము మాడబిడ్డోళ్ళు మ వాళ్ళు అందరుూ వస్తారు మేము బీచ్కి వెళ్తాం
బాగా ఎంజాయ్ చేస్తారా బీచ్ లో
ఆ అవును బాగా ఎంజాయ్ చేస్తాం బాగా ఆడుకుంటాం
ఏంంట పని వెళ్తారు బీచ్కి
నిేమో పులావ చికెన్ ఫ్రై
ఆ
చికెన్ ఫ్రై ఉంటకుని వెళ్తా
అవునా బాగా టేస్టీ వండుకొని వెళ్తారా ఎంజాయ్ చేయడానికి అ
ఆ
మాముూలుగా ఆటోలో వెళ్తారా
ఆ అవును ఆటో ఉంటే ఆటో లేకపోతే బైక్స్ మీదే వెళ్తాం ఎక్కువ అందరి అ ఏకా చాల ఆ ఆటోమ ఎంతా మొన్న అండి ఎల్ళొచ్చాం మేము మా పిలి వాళ్ళ కూతురు మొత్త వాళ్ల్ మాట్డ సత్ర అందర ఎల్ ఎల్ అమ్ మేము
అవునా మరి రేపు వెళ్తారా
ఆ చూస్తామండి అది అతే వెళ్తాము లేకపోతే లేదు చాలా రుచిగా ఉంటారు సముద్రంలో బీచ్ లో
అవును చాలా మంది ముస్లిమ్స్ చాలా మంది ఉంట తరకారిపు ఇవాళ పండుగని రేపు వెళ్తారుగా బీచ్ కి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి
మీ అక్క వాళ్ళు అందరుూ వస్త స్తారా పండుగకి
ఆ వస్తారు
ఉహు అవునా మరి ఎప్పుడు వెళ్తారు గుంటూరు గుం టురు
ఆ వెళ్తాం చూడాలి మ
ఉ అవునా బాగున్నది అంట వెళ్ళండి
హా
సమ్మరు అండ్ సాయంత్రమే కదా వెళ్లొచ్చు
హా
మేము వెళ్ళలేదండి వెళ్దాం అనుకున్నాం కానీ అవలా మా ఇంట్లో మా అబ్బాయి ఊరుకోడు అసలు అంతగా ఏడుస్త
ఉహు అవును పిల్లలేగా కొంచెం సరదాగా వెళ్ళొచ్
ఆ వెళ్తాం కొంచెం టైం చూసుకొని పిల్లలు కొంచెం పెద్దగాయితే వెళ్తాం
అవున్ సమ్మర్ హాలిడేస్ లో ఏం చేశారు మీరు లో
ఆ అవునండి పార్క్ కి వెళ్ళాము బీచ్ కి వెళ్ళాము ఇంకా మా చుట్టాలు వాళ్ళకి ఇంటికి వెళ్ళాం అంతే అదే మేము ఎంజాయ్ చేసాం
అవునాం
వాటర్ ఫాల్స్ కి వెళ్దామని కున్నాము కానీ అవ్వలా మా అబ్బా మా అబ్బాయితో విసుకు పుట్టిస్తడుల్లే అని నేనే ఎంజాయ్ చేయనియడని వెళ్ళ ఆహా మీరు వెళ్ళొచ్చు కదా
హా వెళ్తాం మేము కూడా
ఉహు
బాగా ఎంజాయ్ చేసి వచ్చారా వాటర్ ఫాల్స్ లో
ఇంకా మేము వెళ్లేదండి ఎళ్ళాలి చూసాం మేము అంతే ఫోన్ లో చూసాం ఆ ఫోన్ లో పెడితే ఫోన్ లో చూసాను
ఇక
మీ అమ్మ డ్యూటీకి వెళ్ళొచ్చారా
హా
ఆజ మీ కబూ
ఇవా లేదండి పండుగని
ఓహో అవునా పండుగ ఎకుంటదా నిజమే కదా ఇవళ మీ పండుగ కదా
హ
ఇంకేం చేస్తున్నారు మీరుప్పు
ఏం చేయ వండుకుంటున్నా
బయటి నుంచి తెచ్చుకోబాకండి ఇంట్లోనే వండుకోండి
ఇంట్లోనే వండుకుంటాం
ఆ మంచిది ఇంట్లో ఫుడ్
అ
మంచిది డ్రై ఫ్రూట్స్ కూడా తిన కానీ
ఆా
ఏ అంటే ఏమేమి రోగాలు వస్తాయి ఉన్నాంటై మధ్యలో
హ
ఇంకేంటి మరి
చెప్పండి ఏం చేస్తున్నారు ఇంకా
ఏం చేయట్లేదు మీర ఏం చేస్తున్న అందరు బాగున్నారా
ఆ బాగానే ఉన్నామండి మేమందరం మీరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా
ఆ అందరు బాగున్నామ్మా
అ స అదేనండి ఇంకేంటి విషయాలు
ఏమి లేయంండి ఇంకా ఆ చెప్పండి
ఆ మీ ఫ్రెండ్స్ మీతో బాగుంటారండి మీరు బాగా కలిసి ఉంటారా మీ ఫ్రెండ్స్ తో
సుంటామన్
హ బాగా ఎంజాయ్ చేస్తారా ఫ్రెండ్స్ తో
ఆ బాగా ఎంత చేయి చేస్తాం
మీ పండకి మీ ఫ్రెండ్స్ పిలవరా మీరు
హ పిలుస్తాం
ఏమేమి ఇస్తారు మీ ఫ్రెండ్స్ కి
ఆ బీదే అని బేడదాం
ఓ ఫోన్ చేసి పిలుస్తారా లేకపోతే స్కూల్లోనే చెప్ తరా
ఇప్పుడు సమ్మర్ హాలిడేస్గా ఫోన్ చేసి
ఆ అవునా మంచి మంచి పని
హు
న అక్క వాళ్ళ పిల్లలు బా ఏం చేస్త న్నారు గోళ చేస్తున్నారా
హ చేస్తున్నారు
ఎత్తుకుంటారా మీరు పళ్ళని
ఆ ఎత్తుకుంటాం
ఉ అన్నం తినిపిస్తారా
ఆ
మీ దగ్గర ఉంటారా వాళ్ళు
ఆ ఉంటారు
ఆ అవునా మీ ఆడవాళ్ళతో బాగా ఉంటారా మీరు
ఆ బానే ఉంటాం మీకెవరు లేరా అకోల్లు